హలో
ఆ హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి ఏం చేస్తున్నారు
మీ అమండి
అవునా
హలో
ఉమ్ చెప్పండి
మీరేం తిన్నారు
నేను ఏం లేదండి తినేకి మా నాన్న డబ్బు లేయడు
ఎళ్ళే ఒ
ఏమ తినవోయిన నాకేవేవో తిన్ తినాలి అనిపిస్తుందండి ఏమో
పెద్ద కష్టం వచ్చిందండి
అందరికి కష్టాలే లేండి
అదేమిటి మ్ ఎం ఎక్కడికి ఎళ్ళలేద బయటకి
య అక్కడ డబ్బులుంటే ఎళ్తా లేదంటే లేదు
రూమ్మేటేవరో గొడవ చేస్తుంది అదిది అనేవాళ్ళు కదా
అ ఏంటి
మీ రూమ్మేటేవరో గొడవ చేస్తుంది అది ఇది అనేవాళ్ళు కద
హ్మ్ ఏ ఆమె రూమ్లో ఉన్నా లేనట్టే మా రూమ్లోనే ఉండదు ఆమె ఊరికే మా రూమ్కి డబ్బులు కడుతుంది వేరే రూమ్లో ఉంటుంది వావ్ వాళ్ళకంతా చిరాకు తెప్పిస్తుంది ఇంకా వేరే రూమ్ వాళ్ళకి
సరిపోయిదండి
మ్మ్ అయిమ్మ మా రూమ్లో ఒక్కరు ఉండరండి ఆమె వేరే రూమ్లో త్రీ ఫోర్ మెంబర్స్ ఉంటారు ఆ రుమ్లో ఎళ్ళేసి ఉంటుంది
లేద్ లేండి
వాయిస్ ఎట్లా వస్తుంది మ్ చెప్పండి
మ్ ఆ మేమే బెస్టి వుంద
ఉమ్
ఆమేంటి ఎప్పుడు ఆ రూమ్లో ఉన్
ఆ మీకు ప్రైవసీ మ్యాటర్స్ ఎవడేమనా కానీ ఆమె ఆమె బాయ్ ఫ్రెండ్ అయింది ఇంకెవరు లేదు ప్రపంచంలో
ఆలి చెప్పాలని పి
నువ్వ ఎందుకు నా ఎనిమిలా తయారైతున్నవ్
అలా కాదండి ఓవర్ యాక్టింగ్ చేస్తారు వీళ్ళు ఎక్కువ అని
కిలేదా
అబే అదే ఆమెకి వచ్చింది మొన్నచ్చారు
హ్మ్
మాది ఫోర్ ఫైవ్ ఇయర్స్ది
బిల్డప్పులు చూడ చూడ్డానికి కాట్లే నావల్ల ఆయితు
హా ఫోర్ ఫైవ్ ఇయర్స్ తెచ్చింది మాది మేమే ఆడుకోవాలా
అ వాడింక పిల్ల బచ్చాలండి
అదే లేండి అందుకే మేము సైలెంటున్నాం తర్వాత మనమే
ఇంకా రియలైజ్ అయితుంది అప్పుడు అప్పుడు ఉంటుంది ఆమెకి ఇప్పుడు కాదు
ఆమె ఏంటండీ చెడ్డదానిలాగా అయిపోతుంది
ఏమో అందరూ అట్లే అయిపోతున్నారు పోండి
హాస్టల్లో అంతేలెండి స్నేక్స్ బయట పడతారు
అది నిజమే ఏం అడిగినా లేదంటుందంటీ తెలుసా మేమైతే వెదకి మర ఇస్తా నేనైతే ను వద్దన్నా దొరకక వెళ్ళేసి ఇస్తాను నెనైతే
సిగ్గు లేదండి మీకు
మనకి బుద్ధిరాదులే ఏంటండి డబ్బులు ఉండేవాళ్ళంతా అట్లేండి పెద్దవాళ్ళని చూసేది ఆకలా ఎంత బాధ అవుతుందో అండి మాకు నింటే ఎంత బాగుండేదు
నాకు ఫీవర్ వచ్చేలా ఉందండి టాబ్లెట్ తెచ్చుకునేకి డబ్బు లేదు
హ హ ఎవన నా అడిగేది ఒక్క మాత్రే కదా
ఆ ఓకే అండి ఈ నేను అడిగితే వెళ్ళేసింది లేదు అని చెప్పిందండి మొన్న నా ఫ్రెండ్ ఒక పాప ఉంది ఆమె చీ ఇచ్చేసిందటా ఆమెకి నా ఫ్రెండ్కి ఆమెకి ఇచ్చింది అంటా ఆ ఆమె ఇప్పుడు పోయి అడిగితే లేదనింది ఒక షీట్ అంతా మేము మింగేస్తాదా అండి
షీట్ అవును నాకు కట్ చేసి ఇచ్చింది నేనే చూసాను ఫుల్ షీట్ అది
అదేనండి అలా చెప్పింది నేను వెళ్ళి వాళ్ళ పర్సనల్ కి ఇచ్చిందేమో
ఒక టాబ్లెట్ ఇవ్వలేదా
నా అలా అయిపోతుందండి మళ్ళీ ఎప్పుడు నా బ్యాండేజ్
నువ్వు ఎప్పుడైనా చే ఉంటే లేదు నేను వేసుకుంటా అని చెప్పు ఇంకొక ఈ రోజు ఏమో పెద్దగా చెప్పేసింది వాష్ చేసి వాష్ చేసి ఇచ్చేస్తానంది
నేనేమి అంటే ఆమె పింక్ టాప్ ఉంది కదండి నా దగ్గరే అమె ప్యాంట్ ఇవట్లే నేను టాప్ ఇవ్వట్లేదండి
హ నువ్ ఇచ్చేయి పోతే పోయింది ఆ టాప్
ఆ అది షేడే అయిపోయిందండి కలరు టాప్
ఆహ
ఈ సారి బయటికి వెళ్తే ఎప్పుడైనా బట్ డబ్బులు ఉంటే కొనుక్కోవాలండి
ఉ హు హు
బట్టల్లేవు అసలు రెండే రెండు డ్రెస్సులు ఉన్నాయి ఆ రెండు డ్రస్సులు
తెలుసా
నేను రెండు ఎడ్రెస్సులండి నాకు ఉండేవి అవే తిప్పి
నాతో అఐదేమో ఉన్నాయి ప్యాంట్లు మార్చుకుంటూ ఉంటా అంతే ఆ అయినా ఎవరు చూడలేండి మన మోకాలు చదువు గురించి చెప్తేను ఇంకా ఇంకే వద్దు నాకు
అదే ఇంకా దానికే కదా మేము కష్టపడుతుంది
ఉమ్
ఇంకెంటండి తిన్నారా మీరు
ఉమ్ తిన్నామండి మీరు
ఉమ్ తిన్న ఏదో
ఊహు
మా పీజీ లో ఎలా అంటే మధ్యహనం పెడ్తారు అండి సాంబారు కొంచెం అడిగితే అంటే మధ్యాహ్నం వెజిటేబుల్స్ ఏమి వేయకుండా సాంబార్ నైట్ అదే సాంబార్ లో వెజిట
కాల్ వస్తుంది పర్లేదు మాట్లాడు మళ్లీ కట్ చేయలేము
ఆ ఇంకేంటి సౌండ్ వస్తుంది ఏం సౌండ్ లేదండి
ఉ
మీరు సౌండ్ తగించు కొండి
ఉ సరే పెట్టుకుంటున్నానండి
ఉహు
ఉ చెప్పండి ఇప్పుడు
ఏంముటుందండి
మీరు చెప్పాలి వేరే చేయండి సాంబార్ అదే చేస్తే ఎట్ల తింటారు
చొప్పినా అదే బతుకు చెప్పకపోయినా అదే బతుకండి వాళ్ళది
ఉ హు హు
ఆ ఉమ్ మా రూమ్మేట్ ఒక కొత్త అమ్మాయి వచ్చిందండి ఆమె సోదికే పోదండి ఏ అంటో ఇ అప్ప వద్దులుతూనే ఉంటుందండి వద్దులుతూనే ఉంటుంది ఆమె రిచ్ అంట ఆమె సోదంతా చెప్తూ ఉంటుంది ఆమె జీవిత చరిత్ర అంతా చెప్తూ ఉంటుంది
ఉ హు హు
ఆమె రిచ్ అంట ఆమె ఇదంతా ఆమె అదంతా ఇదే ఏమేమో చెప్తూ చెప్తుందండి ఏమో ఏమో
ఉమ్
ఆ నమ్మేకే కాదు అలాంటివన్నీ చెప్తుంది అందుకే అండి కన్ నమ్మే వాళ్ళని నమ్మాల్సిన వాళ్ళని నమ్మను నమ్ము కూడాని వాళ్ళని నమ్మ
ఊ చనా చెస్ట్ మిస్టేక్
ఊ ఇంకెంటండి
ఊ ఇంకేం లేదండి
ఊ
బ
ఇంకేంటిగా మార్నింగ్ ఏం చేసారు మీ పిజీలో
మార్నింగ్ నించి
మార్నింగ్ లో ఏం వంట వండినారు మీ పీజీ లో
చేసినారు దాంట్లోకి అది బాధే పూరిలు కూడా మరీ అంతేం బాలే తినొచ్చు అంతే ఆకలిగా ఉంటే తినొచ్చు లేకపోతే తిన్ లేం ఊ తక్కువ్ డబ్బుల్ తో వేసారండి పీజీ అందుకే బా చేయట్లే ఇంకా అదే తినాలి ఇంక అడే క్కువ్ డబ్బులుండి పీజీకిస్తే బానే ఉంటుందేమో ఎక్కడ ఇదే కట్టలేపోతున్నారు ఎక్కువ డబ్బులండి వాడివి ఊ మన్ లాంటోళ్ళకి బీజీలే ఓకే
మా ఫ్రెం కు ఇక్కడున్నాడడి అప్ప మళ
ఆ
ఆడు మధ్యాహ్నం ఫోన్ చేశాడు చేసి సోది కొడుతున్నాడు మేమంటే ఏదో మాట్లాడారు తర్వాత ఆ అదేందో ఆమ్ ఇలా రీల్స్ వస్తాయి కదా సాంగ్ పాడి పెట్టు ఆ అలా పెట్టాడండి నేను ఒక సాంగ్ పాడి పెట్టాను అంటే వాడి కోసం పాడ్ లే నార్మల్ గా పాడాను ఆ ఇప్పుడు పెట్టాను
ఉ
తర్వాత వాడిని అడిగాను పాడమని ఇప్పటి వరకు పాడలేదండి అప్పుడు మళ్ళీ ఏందో పెట్టాడు ఆ బెస్ట్ ఫ్రెండ్ దీప్స్ క్లోస్ అండ్ కన్స్ పెట్టు రైట్ నౌ పెట్టు అన్నా నో
ఏంటి
అదె పాజిటివ్ నెగిటివ్ వాళ్ళ గురించి ఏవి అవి అలా పెట్టమంటే నేనన్నా ను్వు నేను చెప్పేది ఒక్కటి చెయవు నువ్వు చెప్ ప్పేదన్ని నేనెందుకు చేయల అని అప్పుడు మళ్ళీ ఫోన్ చేసి అంతా ఏమమ్మ చెప్పాడు తర్వాత చెప్పాడు లైవ్ లో పాడతా నేను రికార్డింగ్ అంతా పెట్టను అన్నాడు అంత సీన్ లేదు రికార్డింగ్ నేనెట్లా పెట్టానో అట్లా పెట్టు అనన్నా తరువాత కరెంటి పోయింది మళ్ళీ పెడతాను అన్నాడు
కరెంట్ పోతే వాయిస్ ఏం వచ్చింది వాళ్ళకి
ఆ తరువాత ఏదో అన్నాడండి ఆ హ్మ్ ఏదో ఏదో అమ్మాయిని అమ్మాయి ప్రొఫైల్ పెట్టి ఆ అమ్మాయి పెట్టిమన్నాడా తిను వచ్చి అంతా సీన్ లేదు నేను ఒక అమ్మాయిని నాశనం చేయకు అని చెప్పానండి అప్పుడు ఇంకా కుళ్ళి కళ్లుకొని కుళ్ళకొని చచ్చిపోయాడండి నువ్వు ఇంత పెద్ద మాట అంటావా నేను ఆ నేను హర్ట్ అయిపోయా బాదైతుంది నాకు గుండెలో నొప్పొస్తుంది అది ఇదిన్నాడండి నేను అన్నాను ఆ మరి
అచ్చే అచ్చ